ఆ నా వినిపిస్తుంది
అదే అలా ఉంది తమ్ముడు ఆళ్ల లొల్లి చెప్పాలంటే వాళ్లది ఇలాంటి క పర్మిషన్ చాలా ఉంటాయి మన దగ్గర ఏమంటారు కాల్స్ నూటి ఇరవై అయితాయి
తిరో అయితాయి
అరే మరి రేపు ఎట్ల మరి నీ నీ దగ్గర ఒకటే నెంబర్ తో చేస్ నా నీ నెంబర్ రెండు ఉన్నాయి గా నీ దగ్గర
నా దగ్గర రెండున్నాయి కానీ ఒకటి కంప్లీట్ అయిపోతే మళ్లీ ఒకటి చేద్దామని చూస్తున్నా
నీది ఒకటి కంప్లీంట్ అయిందా ఇప్పుడు
ఇప్పుడు ట్వెల్వ్ అయినాయి ఒక దాంట్లో
ఆ
రేపు మొత్తం ఇవి ట్వెల్వ్ అంటే ఎయిట్ దీంట్లో చేసేస్తా
ఉ
వేరే దాంట్లో ఇగ చూడాలి అవి ఉంటాయా ఉండయా అనేది
రేపు రేపు స న నాలుగు గంటలు మాట్లాడాలి ఒక్క ఇరవై కావాలంటే కదా
హా
అంతే నాలుగు గంటల్లో గంట నువ్వు మామతో మాట్లాడు సాగర్ మామతో
అదే చూస్తున్న అరే ఐదు ఆయనతో మాట్లాడతా
ఉహ్ ఆయన ఐదు ఆయనతో మాట్లాడు అ
వేరే వాళ్లతో ఏం మాట్లాడదాం మనం వాళ్ళతోటి ఏం మాటలే ఉండవు
అంతే నాకూ ఈ ఓ ఓ వంతో మా అలాడితే కూడా కరెక్ట్ ఏమేమో మాట్లాడుతున్నా అర్జున్ తో కూడా అ అద ఉరికే ఏదో మాట్లాడుతున్నం మనం ఇద్దరం మాట్లాడితే అది కట్ట్ అవ్వ కూడా అవసరం లేదు
ఉ ఉ
లేకపోతే ఎప్పుడు పది నిమిషాలు కావాలా అబ్బ అని నేను
నీది రెండు నా నీది దీంతో టి మూడు కద
ఈమెది అయిపోయింది
నువ్వు మొత్తం నాకి చేసినవి మూడు కదా ఈరోజు
నిన్న చేసినా ఇవాళ
పరమేశ్వర్ దాని తోటి రెండు
అవును అర్జున్ తో ఒకటి చేసిన
నువ్వు పేర్లు చెప్పకు అన్న
హు హు
అయితే అవి రెండు అవి రెండు ఇది ఒకటి మూడు
నువ్వు రాసుకుంటున్నావా అట్ల
ఏయ్ లేదు కానీ మనం ఈ రోజు మాట్లాడినవి మొత్తం గంట సేప్ పొందా మాట్లాడినామ్ మనం ఈరోజు
నేను ఇప్పుడు నీ రాసుకున్న అప్పుడు ఇది ఈయనది నువ్వు మనం చేసినాం కదా నీతో అది మొత్తం అయిపోయింది డిలీట్ చేసేసుకున్నాప్పుడు అర్జున్ ది మాట్లాడాలి రెండు రోజులు
ఆ
రేపు అర్జున్ ది ఎన్ని కంప్లీట్ అయితాయబ్బ
రేపు అర్జున్ యి ఎన్ని ఉన్నాయి ఇంకా
ఇప్పుడు అర్జున్ ది ఇది ఒకటే స్టార్ట్ అయితుంది.
ఇంకా మనం అర్జున్ దాని తోటి ఐదు మాట్లాడొచ్చు. ఐదంటే పది నాతోనే మాట్లాడొచ్చు నువ్వు
నీతో పది
ఉమ్
అర్జున్ తో అర్జున్కి వేరే నెంబర్ ఇచ్చేసి అర్జున్ అర్జున్ దానికి చేస్తాడు మళ్ళా
ఊ
పరమేశ్వర్, ఆది ఇది చేసి మాట్లాడపిస్తా ఆ
అవి ఐదు ఇవి పది పదిహేను అయిపోతాయి రేపు
కావాలి ఆయనకి క
ఆ
అంట్లుంది
ఇంకా వేరే నెంబర్ కూడా ఇస్తా న నాతోట పదిహేను అయిపోతయి వేరే నెంబర్ కూడా ఉంది నా దగ్గర ఇంకోటి
నీదగ్గరనా అదేందో ఎట్ల చేయాలంటే మనకిప్పుడు వచ్చే ఉంటాయి కదా పైసలు వచ్చేవి
ఉమ్
దాని గురించే మాట్లాడాలి.
ఉమ్
చ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ప ట్యాంక్ పయిననే ఉన్నావా
ట్యాంకి మీదే నేనున్నా అందరు బడుకున్నరు ఎవ్వర్ కనిపిస్తలేరూర్లో
మరి ఇప్పుడు అశ్విని భయపడదా
అదే అన్న అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు రో డైలీ ఇంటికాడ సిగ్నల్ రాదు మంచిగా ఇంట్లో కూర్చొని మాట్లాడవచ్చు.
ఉమ్ అంటే నువ్వు రేపు మధ్యాహ్నం కాల్ చెయ్ మధ్యాహ్నం మాట్లాడదాం ఆ
రేపు డే మొత్తం ఏం పని లేదు మనకు ఏం లేదన్న రేపు
అరే ఫోన్ చేయ్ మధ్యాహ్నం మాట్లాడు
రేపు ఇట్లా మంచిగా ఆ ఫోన్ పట్టుకొని చేన్లేకి వెళ్ళిపోతా
ఉమ్ చేయ్
రేపు మొత్తం కంప్లీట్ చేసేస్తా ఇవి
అంతే అంతే ఇప్పుడు అశ్వికి ఎట్లా ఉంది మరి
ఇప్పుడు ఒకె అన్న
ఇప్పుడు ఈ విషయంలో కోపాడుతుందా ఏంది మరి
ఏమో
ఉమ్ అంటే ఇంట్లా మాట్లాడతలేడు ఏం చెప్తలేడు అని కోపడుతుందేమొ
అడుగుతేనే కదన్న మనం ఏమన్నా చెప్తాం
అసలు ఆ విషయం ఏ ఏమన్నారు ఏమంది ఏం అడుగుతులేదా
ఏం అడగలే ఎట్లు వచ్చినావు ఎక్కడ ఉన్నావు డే మొత్తం కూడా ఫోన్ చేయలే
ఆ ఎందుకు
ఏమో ఏమైందో
ఉమ్
బయటికి పోతే ఎవర్ బయటికి పోతే ఎక్కడున్నా ఏంది అది కాల్ చేస్తారు కదన్నా
అదు నువ్వు ఇప్పుడు ఇంటికాడ వచ్చినవు్ నేనే మాట్లాడుతుండే బాగా
మీరు నిన్నటి నుంచే ఇట్లా పోవాలి అని స్టార్ట్ అయిన కాడ నుంచే
వా నువ్వు పోనాన్నావా
అ నేను పోను అని చెప్పేసిన
ఆ
అయితే ఏ మనలే
ఆ
పొద్దునే వెళ్దామని చూస్తున్నా మొత్తం
ఆా
పొద్దున నేను వెళదాం అని చూస్తున్నా అవి అన్నీ సరిగా పెట్టు అని చెప్తున్నది
మాట్లాడతావు మా చెప్పు నువ్వు ఇప్పుడు వాళ్ళ ఫోన్ చేసి కనుక్కుంటది ఇంటి కడ
హ
నీ కాడగారు ఇలాంటివి ఉండకూడదబ్బా అమ్మలుమ్మలు
చెప్పలేి కదన్న ఇప్పుడు నేను ఇ అంత జరిగినా మళ్ళీ పోతున్నా వస్తున్నా
అవును కదా
మళ్ళీ నాతోనే అట్లు ఉంటా నాకేమ అనిపిస్తుంది
నాదే మంచిగా అనిపరు
ఆమె గురించే కదన్నా నేను పోతున్నా మాట్లాడుతున్నా
అవును
మళ్ళీ ఆమె నాతోటి మాట్లాడకపోతే ఒకటో తారీకు బెట్టనిక ఇగా ఫైవ్ కి పెడతా ఫైవ్ కి పంప్ పసా
ఎందుకు వాళ్ళు రమ్మంటే మళ్ళా
ఏ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంటది వాళ్ళు ఎవరెవరు వస్తారు అన్నా
ఆ న అది ప్రాబ్లం ఆ అదే మళ్ళా ఏమైనా అయితే ప్రాబ్లమ్ అంటుందా
అందులో వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళ పట్టి తల మీద చేయగి బట్టేసి పోయి అనుకో హ మాట్లాడుతారు
ఆ ఏదో అనిల్ వాల్ళ డాడీ మాట్లాడిన
ప పైన పై అది మేము ఆదిలాబాద్ పోయి వచ్చిన తర్వాతఖబర్ కోసం వచ్చిర కద
ఎవరవరొచ్చింటు
ఉ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నచ్చరు
ఆ మాట్లాడండి మరి
ఇక ఇంటికాడు వచ్చిన తర్వాత మాట్లాడరాానా వాళ్ళు కూడా రావాలి అని రాలేదు ఆడ తెరివికొచ్చి రుమతిపారు
హ
అక్కడి నుంచి ఇద్దదాకా వచ్చిర్రు
ఆ
వాళ్ళమ్మ రా వద్దు పోవద్దు అనుకున్నదంట కాని మా అమ న నేను పోయి వస్తా ఇక్కడ దాకా వచ్చిన నమలి రాకపోతే ఎట్లుంటుందని అని నడుచుకుంటూ వచ్చిన్నట్ట ఆయన ముంగోటి దాకా వచ్చిన తర్వాత ఇక ఈయన వస్తుడు ఆమె రాకపోతే ఎట్లాంటదని ఆయన వేరే వాళ్ళ బండి తోటి దింపేసి రమ్మని చెప్పిందంట లేకపోతే రాకపోతుండే అనుకుంటా నేను.
అది పోనీ అదీ మొత్తం వద్లేసెయాలే ఇలా లైట్ దిస్.
ఎహ్ మనం వదిలేసినాం అన్న అది దా దాని గురించి. మనకేం లేదు ఉమ్. వాళ్ళే అర్థం చేసుకోవాలియ.
అంతే కదా అర్థం చేసుకుంటేనే మంచిది. అలా ఒకటే మాటాని ఇప్పుడు పెళ్ళికి ఉండాలి పెళ్ళికి పిలవాలి.
ఆ మనకేం మనం ఎందుకు రాలేదని చెప్పలే. ఉమ్. నాకేమనిపిస్తుందంటే దాని గురించి కాదు. ఉమ్. అది కాదు అన్నా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి. ఎవరేవరువస్ రు.
హలో.
ఆహ్ మంచొల్లు.
ఆహ్ చెడ్డోలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు.
ఓకే లేదు వేరోళోచ్చి బెయి వేసి.
ఆవ్ మీకే ప్రాబ్లం.
ము ముందే ప్రెగ్నెంట్ ఎక్క అక్కక్కడ తిప్పడానికి కూడా ఉండది.
అవునుగా.
మనం ఇగ వాళ్ళు అనుకుంటారు ఆ కోపంతోనే పంపిస్తలేడెమో అనుకుంటారు వీళ్ళేమో. ఏం చేస్తారు ఇగ పోయిండ్రుంటే అక్కడ రెడీ అవ్వకుండా ఉండరు. మంచిగా రెడీ అయితారు.
మళ్ళా నువ్వు పంపకపోతే కూడా నీకు ఏం. ఇంట్లో కూడా లోల్లి ఉంటది. బయట కూడా లొల్లి ఉంటది.
అదే ఇగ వీళ్ళకి చెప్తే అది ఆ విషయం అర్ధం కాదు.
అర్ధం కాదు ఈమె కోపం తోనే పంపింది నువ్వు ఆహ్ ఏం ఆలోచించకుండా పంపేయ్.
అయ్య ఏం చేస్తాం అన్నా అయితే అయితది లేకపోతే ఏం చేస్తాం.
ఇప్పుడు ఆహ్ వాళ్ళు ఇప్పుడే. మళ్ళా అయనా ఇప్పుడు నుంచే అట్లా చేస్తుండు అది ఇది అని.
ఉహూ.
ఉమ్ మళ్ళా ఏం ప్రాబ్లమ్ అయితది నీకు.
ఉమ్.
నువ్వు పంపు.
నేను పంపిస్తా ఇగ వాళ్ళు ఇష్టము ఏమన్నా చేయని.
అవును అంతే.
అదే భయమేస్తది ఆ వచ్చేటోళ్ళు అందరు మంచోల్లే కాదు కదన్న.
మనుషులుగా ఉండరు మ.
ఉమ్.
అయింది అయింది టైమ్ అయింది పోతున్నావా.
ఆహ్ వచ్చేస్నా.
సరే మరి ఆహ్.
మాట్లాడాదాం మరియ.
రైట్ రైట్.
ఓకే అన్న బాయ్.
ఓకే బాయ్.